తరమండి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి
ఏమున్నది మని చూసుని ఆలోచ ఆలోచిస్తున్నానండి ఏమేం చేయాలి అనేసి
ఇ పాపకు నిద్ర స్తుంటే సిద్దరు కప్తేనే నిద్రపోతుందండి. చెద్దరి చెద్దరి అంటుంది.
అవునా మా బాబునుత్తినబడకబట్నా అండి కూలర్ కూడా ఏమైందో సడన్ గా అయిపోయింద అని చూస్తున్నాడు ఇంకావు తిన కూర్చున్నా నేను
పూలలు కొన్ని కపిలను బట్టి ఉండి తిరగడం లేదండి దానికి అది అయిపోయి మళ్ళీ ప్లగ్ పెట్టంగా ఒక పది నిమిషాల తర్వాత వస్తుందండి అట్లా అేయండి
ఆహా
మాది మొన్న రీజన్లు అట్లే అయింది అంటే ఒక టెన్ డేస్ దాకా అటలే అయింది తర్వాత అయిపోయింది ఆ
ఇంకేంటి మామూగా మార్కెట్లలో ఎనభై రూపాయలు అట్లా పోతుందట పల్లికాయ ఏ రెండు వాళ్ళు అంటున్నారు కదా హండ్రెడ్ అ వంద రూపాయలు అ అడిగినం మేము మీ వేయించుకుంటాం అందరు పొద్తుల మాూలు నే అ కదా ఒక ఐదు కేజీలు జరిపోంది అనేసి చెప్పిన మాకు
ఆ పచ్చడక్కయా
పచ్చడి కాదు పల్లికి పల్లి చినక్కాయలు చినకాయలు ఆ చినక్కయలు పఐదు కేజీల తప్పు ఇప్పు ఇప్పుడు స్నాక్స్ అక్కడ తింటాం కదా మళ్ళీ పల్లిపాటు చేయడమో లేకపోతే ఇంకా అన్నిటికి అైతాయి కదా అనేసి నేన అన్నా
అవునవును
అ సవాల పల్లీలో అసలు ఏ అంత ఎనభై రూపాయల కేజీ అనింటే లేదు అందరు వాళ్ళంట మార్కెట్ లో తెలుసుకున్నారట అంటే సరే తీసుకుంటాం జ్ఞానేేష్ కన్నా అన్నమాడం ఇంకా ఎన్నొస్తాయో మరి బాస్త ఐదుకేళ్ళలు తీసుకున్నాం అంట అంటే మరి బస్తాకు ఎన్ని దువ్వుతాయో ఎవరి దీబాలులు తెచ్చుకుందాం అంటేనేమో అట్లా వీటికే పెట్టారట బత్తాల బత్తాలు అమ్ముతారట ఒ బ తెచ్చుకొని అందరం కూలి కట్టిండా ముగ్గుర కూలి కట్టిస్తామా నా ముగ్గురం అక్కడ నుండి ఇక్కడికి కావాలంటే మన పెట్రోల్ ఛార్జ్ కావాలి కదా
ఆ
మళ్ళీ వాళ్ళ గట్టియాలి మళ్ళీ మడుపా బందుకు అది ఎంత జో జోకినందుకు మనకి ఎంత చేయాలి ఐదు పిల్లలు చూసుకుంటే ఐదు వందల రూపాయ అతంగాని అక్కడ ఆ ఊరు వచ్చే గారికి చూస్తాన మళ్ళ ఒక మాట్డు ఏం చేసినా అర్థం కావట్లేదు తీసుకుందాం అనిపిస్తాంది కాని వాళ్ళు అక్కడ చేస్తే తీసుకుందాం అనిపిత్తాంది కాని వాళ్ళు చేయరా డా అంటే చెప్తనే చెప్తారట
మీ ఇంట్లో బల్లులు ఉన్నాయ అండి
ఉన్నాయి చాలా ఉన్నాయండి
అవి మీరు అదృష్టవంతుల అండి మీ ఇంట్లో అట్లుంటే
అవునా మాకు అట్లాంటి అదృశం ఏం కనపడలేద మరి
అంటే మీ ఇంట్లో మీ సాయిబాబా ఉన్నాడని అర్థం దేవ దేవుడు
దం గాట్లేదనా
అంటే వెళుతురు ఉన్నప్పుడు బల్లులు కనబడతాయా అండి ఎక్కువ
మాకయితే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఎన్ని కావాల దని ప్యాక్ జెయ్ అన్న ప్యాక్ జేత్త నేను అన్ని దీసి
అంటే బల్లిలోని ఇల్లు బల్లి లేని ఇల్లు ఉండదట అండి కమ్మల గుడిసైయినా గానీ కమ్ము ఆ బల్లి లేని ఇల్లు ఉండదట బల్లి ఇంట్లో ఉండడం బాగా చాలా మంచిదట కానీ మనం చోచో అని కొడతాం కాబట్టి వాటి పాపం మనం దాకుదట వాటిని ఏమనను గూడా అనద్దు మనం
అనకన్నం
అవి నై నైట్ టు పూట సాయిబాబ వచ్చి గోడలపై వాళ్తాడట
అవునా నాకైతే అండి సో ఇది చేస్తా నేను అందును ఇంకా ముట్టిచ్చన్నా మామూలుగా దీపం లాంటి ముట్టిచ్చయినా అయినా గూడా అది చేయొచ్చు అనేసి
హ్మ్
కానీ అసలు ఏం అర్థం కాకుంటున్నది అండి మా సమస్యలు అయితే బల్లలే బల్ పిల్లని బయటకి పంపే విధానం ఒక ఆమె చెప్పింద అనమాట మామూలుగా కొడుగుడ్డు పోచ్చులు ఉంటాయి కదా పోచ్చేలు కోడుగుడ్లు కొట్టినాంక పొచ్చేల్లోని మనం గోడల మీద పెడితే బల్లులు ఆ వాసనకి ఇంట్లో రావనేసి అంటరా అనమాట ఇక్కడ బాగా ఉంటాయో అక్కడ పెట్టాలంటే మా గోడ మొత్తం ప్లాస్టింగ్ చేసినామండి ఏడ పెడదామన్నా సందు లేదు ఇ చద బల్లు చికాగు లేస్తాంది ఇగ
అవునా
ఆ మస్తు చికాకు లేత్తాంది బల్లులో అవి మనల్ని ఏమి ఇబ్బంది పెడ నీ చాలా మంచిగా అనిపిస్తలేదు గానీ అది మంచో చెడో గాని ఉండని అని సప్పుడేకున్నాం
అవునా
హ్మ్
మాకోక్క అంటే అక్కడ మా ఇంటి దగ్గరా చాలా ఉంటాయిండి గోడల వైపు ఒక పది అట్లా కనబడతాయిండి ఇది మా మాది అక్కడ పెంకుటిల్లు కాబట్టి కొంచెం కట్టెలలా దాక్కకొని ఉంటాయి కదా ఎక్కువ కనవడం
ఆ
కానీ మా కూడా అంత ఫలితం ఏమి లేదండి అంత వేరేలాగా అసలు
అవునా ఏమమ్ మా ఊర్లో విలేజ్ లో అంటే రోడ్ స్థాన రోడ్ మీ
వస్తుది అని అంటారు కాగానీ ఏం మంచి జారు కదా అండి
అదే అని ఎప్పుడు వేస్తారో ఇంకా
కంకర ఇసుక రాలేదా అండి మరి ఇంకా
అ సర అే చూసిన నచ్చింది కంకరా కంకరా వచ్చింది
ఆ
తీసుకూపులో అంటే నదితో తీసుకతారు కదా అక్కడ ఉంది చెట్టు చెట్టు దగ్గర అక్కడ ఒక దగ్గర ఉంది కానీ స్ట్ కూడా ఉంది స్తలు కూడా వచ్చినాయి కానీ ఆనయము అసలు సూ చూడ్డానికి కూడా వెళ్ళండి మా ఇంట్లో పరిస్థితి ఎందుకంటే ఇల్లుండి పండగ వచ్చింది కదా
అ
పండగకి ఊకా ఊక అంటే మొత్తం చదిరుతాం ఊకి మళ్ళీ అలకడం అంటే నాతోటి కాదండి రెండు రూములు బయట అలగాాలన్నమాట ఎట్లా చేసుడంని భయమవుతుంది మళ్ళా అప్పుడు మర క ఇప్పుడు మనకలు పౌడర్యో కొబ్బరి నూనెయో బెల్లం కింద గారి బెల్లం మనకలు ఇట్లా ఉన్నాయి అన్నమాట ఇీంట్లో అక్కడ ఒక ఒకటి ఇకలా కానీ ఇ
అయితే ఏం పని చేయడి అంటే
ఆ
అయితే ఏం పని ఏంటంటే వాళ్ళు తెచ్చిన సిమెంట్ బస్తాలను కంకర తెచ్చి ఉసుక తెచ్చి అలా ప్లాస్టిక్ వేసుకోండి ఇిలాబ వేస్కోండి అయిబట్ స
జేన్స్ అనుకున్నా కానీ డబ్బులు లేవండి డబ్బులు లేక అయిపోతారు డబ్బులు ఉంటే ఒకసారి చేయించుకోండి అయిపోగానీ డబ్బులు లేవు
పిల్లుగా పిల్లు మలా ంటే గ మట్టిని గిల్లి నోట్ల పెట్టుకుంటవు్
ఆ
అది నోట్లో పెట్టుకుంటే మళ్ళా వాళ్ళకు ఆకలితనం అనేది పోతుంది కాబట్టి వాళ్ళకు అన్నం తినాలనిపించదు కాబట్టి వాళ్ళకు ఆకలి కాదు ఏమైనా మట్టి మీద బలపాల మీద చాగుూసిన మీద అదే ధ్యాస ఉంటది కాబట్టి ఇంట్లో నేల అనేది కొంచెం బండలా వేసుకుంటే పిల్లలు తిరగడానికి కూడా మంచిగుంటది అన్నమాట హలో
వింటున్నానండి
నిద్రస్తుందా అండి
నే అభ్రాయం లేదు గాని ఏమేం మాట్లాడాలి ఏమి వంచిి మాట్లాడాలని ఆలోచిస్తున్నా
ఏదైనా పొడుపు కదుల గురించి చెప్పరాదండి
పడు పద్దలు ఆ కథలు చాలనే ఉన్నాయంండి ఆ కథలు చెప్పకుండా చెప్పగలుగుతంది నేను ఈజీ ఈజీ అనిపిస్తుంది కథలే కథలు ఉన్నాయి కథలు చాలా కథలు తెలుసు నా
అవున
రాండి ఆ చెప్పేస్తా కథలు కూడా నేను అనుకున్నా నేను కూడా జూనియర్ బాబుకో నేర్పిద్దాం అనేసి ఓ ట్యూషన చెప్పనా న నీది కా హలో ఒక అడవిలో అయినా కో ఒక అడవిలో న
వాయిస్ సర్ప్రైజ్ ఉందా అండి
పుంజు నేను మనిషి అక్క వుంది గాదా ఒక రోజు కట్ అయితంది బాగానే వస్తుంది కదా
ఆ ఇప్పుడు ఆ ఇప్పు వినబడుతుందండి ఫోన్
ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడి పుంజు పావురం ఉండేదట అయితే వేటగాడు ఏం చేశాడంటే ఒక రోజు అడవికి వేటకు వెళ్తే కోడి పుంజుని చూస్తాడట కోడి పుంజును తెలివిగా పట్టుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్తుంటాడు ఇదంతా చెట్టు మీద నుండి గమనించిన పావురం స్నేహితుడిని ఎలాగైనా కాపాడ కాపాడాలని అనుకుందట
అంటే కోడి పుంజుని కాపాడాలి అను ఉందా
కోడి పుంజుని కోడి పుంజుని మా వేట గాడు తీసుకుపోతాండు కదా
కోడు పుంజును కాపాడ కాపాడాల అనుకున్నది
ఆ ఆ అట్లా అయితే వేటగాడు వెళ్ళే దారిలో పావురం చనిపోయినట్లు నటిస్తూ పడుకుంటుందట
ఆ
చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలో వేసుకోవాలనే ఆశతో సంచిని పక్కన పెట్ ట్టి పావురాన్ని తీయాలని చూస్త స్తాడట ఇంతలో తప్పించుకోవాలని విలవిల లాడుతున్న కోడి సంచి నుండి పారిపోతుంది అంటే అది పావురం దా వాటిని డైవర్ట్ చేసింది హలో
అ కాలు కట్ చేయాలండి
ఆ కట్ చెయ్ కట్ చెయ్ నేను మళ్ళీ చేసుకుందాం